హలో హలో! హలో! హలో! హలో!
చెప్పరా అహ్ అహ్
మాట్లాడదేందిరా?
నువ్వు పెట్టే కావచ్చు అనుకున్నావు అచ్చహ్
మ్
నా ఎనిమీవేనే నీ మాట్లాడతాన్నా.
హ్ హూ
హు నండి మీ పది నిమిషాలు ఊరకతే మాట్లాడుకుండా నాకు స్పీకర్ రాకపోతే
ఏంచేసిండు
నాకు వినపడతాంది గాని నేను మాట్లాడనికి వినపడతా లేదు. సోది పెట్టింది పది నిమిషాలు దానికదే.
హ్మ్ మమ్మలయా
బ్వ్
మ్ ప్రతి ఒకరి
ఎందుకు
అతను అలా
ఇంట్లో అడగాలి నువ్వే
ఏంఅడిగేది నయ్యా పోతాను పోతను అని ఉండత్తాను అని చెప్పరా.
మ్
ఉ
ఏం తీసుకురావాలి వచ్చినప్పుడు
ఎంఏసి కార్ ఎసుకుందా
పచ్చ
అక్షర పుర
చపాతీలు
పట్టుకొని రా
ఎన్ని మూడో నాలుగు ఉన్నాయి ఇప్పుడైతే అంతే
ఎప్పుడొస్తావ్
నీంత కత ఇప్పుడున పడత
నీ పొద్దున్న పైన బావ వచ్చిన లుంగీ భౌతం పంపినయిపో అ
రూంకు అచ్చిండా
హు ఇయాల కాలే ఇయాల కాలేజ్ లేదు హాలిడే వచింది పొద్దునా
ఓ
రేపు ఫుల్ డే
ఓ
ఉ
మీకా
ఉ
అనే నచ్చేం చేయాలి నువ్వు పద జనాక
రేపు రేపు సాయంత్రం వతింది పొద్దున పొద్దున ఒక్కన పొద్దునక్కనే రూమ్ ఉంటవు
ఆ
మధ్యహం మీ వత్లే మొత్తం
ఆ
ఉ
సరే సాగరాడం వస్తా అన్నాడ అయితే
సరే రైలి
తాగిపోయినట్ట అని
ఉ
అంత తవు పూయియల
తాగిపియ్యాలంట
ఆ
కల్ళవదన అమ్మ
కళ్ళు కాదు బీళ్లు వంగిత అంట అత్తలిప్త లేదంటే అన్నాడు
సే పొంగిత రమ్మను
ఫోన్ చేసి చెప్పనికి
చెప్తా ఒక వెయ్యి రూపాయ పట్టుకురామ్మమారి ఇష్ట
ఉ వేస్కాలే
నేను చూసుకున్నా నాకు ఒక్క రూపాయ లేక నరు ఉన్నా
ఈ
సాజ సాజన్నా ఇప్పటికల్లా నలభై ఐదు వేలు ఉంటే మొత్తం గీకిన అంత కూడాద పైన పను వందలు అమ్ము ఐదు వందలు నట్ ఇంకా
ఉ
ఉహ్ అందరికి ఒకక్కనికి ఇరవై వేలు ఒకరి పదివేలు ఇంకొక పది వేలు ఇంకొక పది వేలు మా దుసాలే వాడుకుంటారు అందరు ఒకడు పెళ్లిచేసు ఇంకొకడు ఇంకో బండి తీసుకున్నాడు ఇంకొకడు ఇ ఎవడో వాళ్ళ మమ్మీ హాస్పిటల్ అంటే ఇంకో చూసేయాలి దోషానికి ఇచ్చిన అరుంగానికి రెండు వేలు గీకినా శివ అన్నకు ఐదు వేలు ఉండే
ఆ
ఆ ఇంకా ఇంకొకనికి ఐదు ఐదు వేలు ఇంకొకని ఇచ్చార ఒక్కనికి ఇచ్చినా
అవును జూ ఆగస్టు లో అటు పోతా కావచ్చు
ఏడు
వైజాగ్
ఎవరెవరు
శివ అన్న నేను
నేను కూడా వత్త
ఊహమ్
నేను కూడా వత్త
తిరుగుత మీరంచేతరు నేనుగాచేత
ఇంటర్ షిప్
సరే రాం పోలే
అత్తవా
ప్రయానికి పోత
తినడానికే మరి
తినేదానిక వత్త
అద రెండు నేల ముందే చెప్పిండు పోదాం రా వర్ష గా సండ పడుతుటే అట్లా వైజాగ్ పోయొద్దం
అత్త అత్తా నింగ్వ
ఏ ఎందుకో
ఇంటర్ షిప్ అని చెప్పి నువ్వు నేనుక నే ఎత్త
ఓహో
హ్మ్
మ మేట్ ఫోన్ చేతాది
ఏంటి
మా మెంటర్ ఫోన్ చేతది ఉ కా
హ్మ్మ్
ఒకప్పటి రాకుండా ఇంటికి ఫోన్ చెస్తాది ఉకా
చెప్పు
ఏమన్ చెప్పాలే
ఏ ఏదో ఒకటి! ! ! ! ! ! ! అఓ
ఆ శివ ఇంకా కన్ఫామ్ చెప్పాల గాని వార్షగాన్ని చూడతారు వైజాగ్ పోదాంరా అని అన్నాడు
ఎప్పుడే
ఉన్నే రెండు నెలలు అయితాంది చెప్పి నాకైతే
ఉమ్
స సరే యాడన్న పోదామా అది
హ్మ్ ఉం
అడుగు నువ్వు ఒకసారి ఫోన్ చేసి
ఏం మొల్ మహారాష్ట్ర పోదామంటాది ఇప్పుడు
ఆశ్చర్య నాసిక్ పోది ఇంక
మహారాష్ట్రకిళ్ళ అన్ని ఎనిమిది ఉన్నాయాడా ఎనిమిది తిరగాలి మూడు వాటర్ ఫాల్లు ఆ ఒకటి నాసిక్ దేవుడు ఇంకా రెండు గుళ మూడు రెండు మూడు గుళ్ళలు ఉన్నాయన్నారు తెలుసు ఆ ట్రైన్ ఉన్న చూసినా అయితే కిందికి మీదికి
ఆ
ఇ గదిక్కి అలా ఉదా
ఆ
ఉ ఇంకోటి హరిహర ఫోర్టు
ఆ
ఇంకా మూడు వాటర్ ఫాల్స్ ఉన్నాయ అన్నారు మూడు వాటర్ ఫాల్స్
ఎంతమంది
తొమ్మిధి
ఆ
ఏమైతే మరి
పోకున్నామ అయితే ఇటు పోదాం
ఏ వీళ్ళు అందరం లాస్ట్ ప్ లాస్ట్ ట్రిప్ అని చెప్పి అన్నారు
ఆ
అందరూ అత్తరు ఇగా, అందరూ అంటే అందరు కాదు మా రూమోలు అయితే అందరం ఫిక్స్ మా రూమోల్లు అందరం
ఓ
హ్ బయటకెళ్ళి ముగ్గురు శ్రీరంగం దోస్తులు
వాప్సు వినా మరి వాపు చేప్తవా
త గుడి కని చెప్తా
ఆ
ఎ ఐదు రోజులేగా అది కాలేజ్ అని చెప్పి తిరిగత్తా అని చూత్తాన్నా
ఓ
హ చెప్పుడేమున్నది
చెప్పివో
చెప్తా దేవుని కాడ్కి అని చెప్పి పోతా, మహారాష్ట్రలో గుడి అని
ఆ
హ్ అచ్చినంకా తిరుపతి, అరుణాచలం
ఆ
హ్ ఇవి ఇటు
అ ఇంకా
చెప్పాలి ఇంకా
చెప్పాల
కాలెజ్ ఎప్పుడు స్టార్టు
ఎన్నిసాల్ల అడుగుతవు
ఏమో మాట్లాడని చెప్పి చెప్పరాదు ఎప్పుడు స్టార్టో
సిక్స్త్ కు, సిక్స్త్ కు అంటాల్లు, టెన్త్కు అంటాల్లు మా సప్లి రాషినోల్లు అయితే టెన్త్ కి స్టార్ట్ అయితదిరా అని చెప్పిల్లు
ఉమ్
హ్ ఇంకా ఎంచెత్తాన్నవ్
ఏం లేదు
ఏడున్నవ్
రూం
మరి పోద్దటికెల్లి
పొద్దున మధ్యానం నుంచే క్రికెట్ ఆడుతాన్నం బయట చిన్న పోరగాలతోని
ఉ
తినమాను నేను సాయిరాం గాడు ఇంకోడు ఉండేగా ఇది ముగ్గురం గలిసి ఆడతాంటే వాళ్ళు అచ్చు ఇప్పుడు నిమిష్ అన్న వచ్చిండు. నిన్న నిన్న మధ్యాహ్నం అన్నాడు రూం లో ఉన్నడు
ఆ
రూం లో ఉన్నడు నేను బిల్లింగ్ బిల్లింగ్ మీద ఉన్నా
వర్క్ చేసుకుంటా అన్నావ్
హు
వర్కు చేసుకుంటాండా ఖాళీగనే అచ్చిండా
వర్కే వర్క్ ఫ్రమ్ హోం
మరి ఇంటికి రాలే
రేపు అత్తడు రేపు ఒక ఇంటర్వ్యూ ఉన్నది ఇంటర్వ్యూ అయిపోయినంక అత్తడు ఇంటికాడ సిగ్నల్ సక్కగా రాదని ఇక్కడనే ఉన్నడు.
ఓహో మళ్ళా పోతాడు
వన్ మంత్ కే
ఓకే ఓ
అక్కన్నే
నువ్వు మరి
ఏమి లేదు నిన్న చికెన్ తెచ్చుకున్న ఇగ తినచ్చు మరి
ఓ మధ్యాహ్నం ఏమి తినరా
మధ్యాహ్నం పప్పు ను పచ్చడ
ఓ పచ్చడి ఎక్కడిది
కొనుకొచ్చినది ఇరవై రూపాయలు
ఉ డబ్బనా
కాదు కర్రీ పాయింట్ ది
ఓహో ఇంగా
ఇంకా చెప్పాలే
ఇప్పలే
ఉ
చెప్పాలే
ఆ ఎందుకు హలో
ఊ
హూ
మీ పక్కింటి ఆమె ఏసీయాద కూరలు
పెట్టిదా పెట్టియదు ఇంకా ఏంటిరా
పక్కింటి ఆమె వేసియదా కూరలు
ఉ
ఆమె మొగుడు
ఆమె మొగుడు ఎం చెత్తాడు
ఊ
ఆ
వాళ్ళ మడు ఏం చేస్తాడు ఇంత తాగుత తాగుకుండా వెళ్దామంటాడు
ఓ
అ శివంగా ఉండ ఇంట్లో
హ
లో
శ్రీలంగ పోటూల్
ఆ
అ
స్కూటీన్న
ఆ
ఓక
ఏ మీరు రాడలే ఇంక హ్యాండ్ పే ఉన్నా ని నాన్నందుకు నత్తనేే ఏ ఆ ఏనా ఫె ఫ్రెండ్ వాడు బయటికి శ్రీలకడ బయటకిట్టు దూ మరి
మ్ అరెగేమాడతావా